ఇప్పుడు ఆ హలో
ఆ హలో
హాయ్ హలో ఎలా ఉన్నావ్
ఆ నేను బాగున్న నువ్వెలా ఉన్నావ్
నేను బాగున్నాను ఏం చేస్తున్నావు నువ్వు
ఏం లేదు ఖాళీయే ఇప్పుడే భోజనం చేత చెప్ పతిలేస్తూ ఉన్నా
అ
నువ్వేం చేస్తున్నావ్
నేను కూడా ఓ టిఫిన్గా ఈ పూ ట భోజనం చెయ్యం రాత్రిపూట ఇంకా రెం రెండిడ్లీ తినేసేసి పడుకుంటా
ఆ ఇడ్లీ వండేశావ మరి
వండేశా ఇవాళ గ్రైండ్ర్ చేశా అందుకని ఇడ్లీ ఉన్నావ్ అనమాట
ఉమ్ నాద చపాతి చేస్తున్న పిండి కలిపా
ఉమ్ ఉమ్ ఎలా కలుపుతావ్ పిండి పాలు పోస్ తవా
ఆ లేదు లేదు నీళ్లు కొంచెం నూనె వేసి కలిపేస్తా
ఆహ నేనైతే పాలు పోసు కలుపుత
ఉంహు బాగుంటాయా
అసలు బాగుంటాయి తెల్లగొస్తాయి చప్
ఉమ్ హు
ఉమ్ టేస్ట్ గా కూడా ఉంటాయి
ఉంహు గట్టిగా రావా చపాతీలు పాలేస్తే
ఆహా అసలు ఇంకా మెత్తగోస్తాయ్
ఉంహు
అసలు కాలర్ గుడ తెల్లగా బాగుంటాయి కాల్చిన అవును
ఆహా నేను ఎప్పుడు పాలైల మరి అయితే ఈ సారి వేస్తా ట్రై చేస్తా
ఉమ్ ట్రై చెయ్ అందరికి నువ్వే చేస్తావా చపాతీలు ఇంట్లో వాళ్లందరికీ
ఆ చేస్తా ఎన్ని రొండురొండే గా
ఉమ్ మ్
ఉమ్
ఉమ్ హ
ఏం తింటున్నావ్ మరి ఇడ్లీలో కి
ఇడ్లీ లోక కారపొడి నెయ్యి
ఆ ఇంకా బెస్ట్ కాంబినేషన్ ఇంక వేరే చేసుకోక్కర్లా
ఆతర్లేస్ చాలు నైట్ కదా కొంచెం లైట్గా అనిపిత్తాం ఉ ఆ పచ్చళ్ళు కొబ్బరి పచ్చళ్ళు అవి గ్యాస్ వస్తున్నయ్
అవునవును సరిగ్గా అరగవు పోయి మళ్ళ
ఊమ్ ఇంకా ఏ ఇవాళ క్రికెట్ మ్యాచ్ చూసావా టీవీలో
ఆ బా జరిగింది కదా చూసా ఇన్నాక
ఉ
ఊ అ మనోళ్ళకే వచ్చిందిగాకప్పు
ఆ కప్ మనోళ్ళకే వచ్చింది
ఊ నువ్వ్ చూస్తావ క్రికెట్ అ
చూస్తా వరల్డ్ కప్ కదా చూసాను ఈసారి హుమ్మ్ బాగ ఎంజాయ్ చేస్
ఊమ్ అవును ఈసారి అసలు అంత సస్పెన్స్ లేదు ఊరికి తెలిసిపోయింది మన్నే మార్చని
ఆ
ఆ పోయిన సంవత్సరం అవునవును ఆ పోయిన సంవత్సరం అయితే అసలు చాల బాగా
హుమ్
ఎవరు గెలుస్తారా ఎవరు గెలుస్తారా అని లాస్ట్ దాక వెళ్ళింది మ్యాచ్
ఊమ్
ఊమ్ అసలు మా పిల్లలు అయితే బాగా ఆసక్తిగ చూసారు అసలు
ఆ
ఈసారి అంత లేదు అంటే తెలిసిపోయింది ముందే మనకి ఇం
ఇ గా ఆ ఇంకా మందే కప్ అని అర్థమైపోయిం
అర్ధమైపాయ్ ఫస్ట్ లోనే వెంట వెంటనే రిజెక్ట్స్ పడితేనా ఇగ
ఆ కదా ఉమ్ అవును ఈసార్ మాత్రం మ్యాచ్ బాగా ఎంజాయ్ చేసాం మీ మీ పిల్లా ఆడతార క్రిక కట్
ఆ సాయంత్రం అయితే ఇంకా బ్యాట్లు బాల్ పట్టగాని ఇంక ఇంట్లో ఉండరు అసలు ట్యూషన్కి వెళ్ళమన్నా వెళ్లరు
ఆ
ద ఇంకా రోడ్ల మీద బడి అందరు ఉంటారు ఇంటి దగ్గర పిల్లలు చాలా మంది ఉన్నారు పది పదిహేను మంది దాకా
ఆ
స్కూలో ఫ్రెండ్స్ అందరు కలిసి ఇంక ఇక్కడ ఆడుకుంటా ఉంటారు
ఓకే
ఇంకా
మీ మీకు కావాల్సినంత సందడి
ఆ ఎంత కావాలో అంత తాన్నట్టు
హాలిడే కదా అయ్యో ఇంకా అదే నేను ఇంక మ్యాజ్ అయిపోయింది కదా అని సినిమా పెట్టుకున్నా
ఆ సినిమాలు చూస్తారా
ఆ చూస్తాం కొంచెం కుటుంబ కథా చిత్రాలు అస్తా కామి నవ్వొచ్చే సినిమాలు అవి చూస్తాం
ఉ అంతే ఏదో ఒకటి కాలక్షేపం అవ్వాలిగా
ఆ ఇంకా అంతే అలాంటివి సెలెక్ట్ చేసుకొని పెట్టుకని చూస్తాం లేకపోతే ఫ్యామిలీతో కూర్చొని చూసేటట్టు అంటనయ్యా ఇప్పుడు సినిమాలు
ఆ అప్పట్లో మనప్పుట్లో అంటే కొంచెం చూసేటట్టు ఉండే ఇప్పుడు అసలు ఎక్కడ
నీకు గుర్తుందా చిన్నప్పుడు స్కూల్లో సినిమాలకి తీసుకెళ్ళే వాళ్ళు పిల్లల్ని పిల్లల సినిమాలు వస్తే
ఆ అవును అవును వళ్ళె ఉండేది అసలు ఆ రోజులు ఎంత బాగుండేవో
హు అసలు చాలా సార్లు వెళ్ళాం మాస్క్ స్కూల్లో కూడా తీసుకెళ్ళ వాళ్ళ అట్లగ
అవునవును అప్పట్లో తీసుకెళ్లేే వాళ్ళుగా బాగా సినిమా వచ్చిందంటే ఇంక మనకు అసలు అది పెద్ద పండగ
ఆ అందులోని చిన్నపిల్లని సినిమాలు బాగా తీసుకెళ్ళవాడు స్కూల్లో
ఈ సినిమాలాగా చదువు చదువు చదివే సరిపోతుంది కనీసం కొంచెం ఆటలు పాటలు ఏం లేవు
హా గ్యాల అంత పోటీ ప్రపంచం అయిపోయి బ్రాన్ లు ర్యాంకులు వతున్నారు ఆటలు నేర్పించకుండా దానికి తోడు స్కూల్లో గుడా ప్లేగ్రౌ చెప్పు చెప్పు
అదే ప్లే గ్రౌండ్ కాదు కదా క్లాసుల విడిసి బయటికి కూడా రానియట్లా గ్రౌండ్ దాకా వెళ్ళడా ఎళ్లా లన్నా
ఉ ముందు అసలు ప్లే గ్రౌండ్లే ఉండట్లేదు కదా క్లాస్ రూమ్లో చిన్న చిన్నగా ఉన్నయ్
చాలా స్కూల్లో ఎత్తేసారు
ఏడున్నర దాకా స్టడీ అవర్స్ అంటారు
కదా
ఊ
ఇంక పాపం పిల్లలకి ఆ బయట ప్రపంచమే తెలియట్ల ఆ చదువు ఆ పుస్తకాల్లో తప్ప
ఊ గేమె ఆడు కుంటారు వాళ్ళు బయటక వచ్చి చదువు చదువు చదువు ఇదే అయిపోయింది కాస్త పిల్లలు ఆడుకుంటా ఉంటుంటే హెల్దీగా ఉంటారు బ్రెయిన్ కూడా చురుగ్గా పనిచేసిద్ది
ఆ ఎప్పుడు పుస్తకాలు చూస్ స్తే ఏం తెలిసిద్ది
ఆ అది అసలు ఇప్పుడు పిల్లలకి మంచి చెడు కూడా నేర్పించట్లేదు టీచర్లు అసలు నీతి వాక్యాలు అయి ఏం లేదు మాకు అప్పట్లో స్కూల్ లో ఈ మోరల్స్ అవి నేర్పించడానికి ఒక ఆ ఒక పీరియడ్ ఉండేది
ఆ
ఉ ఇప్పుడు అసలు అవి కూడా లేవు
అవును ఎక్కడా అసలు అంతా ఇదే
ఉ ఇంకేంటి మరి మీ పిల్లలు క్రికెట్ నేర్పిస్తున్నావా అయితే
ఆ ఎళ్తారు సాయంత్రం ఆడుకుంటారుగా ఇంగ అది సరిపోయిద్ది ఆళ్ళకి నేర్పిచ్చక్కర్ లా అళ్ళ నేర్చుకొని వచ్చిసి ఆడి ఆడి అలవాటు అయిపోది
ఇంకా అదే కోచింగ్ అంటావా
ఆ అదే కోచింగు వాళ్ళలో వాళ్ళే ఆడుకుంటారు వాళ్ళలో వాళ్ళే చెప్పుకుంటా ఉంటా సరే ఇంక పిల్లలు పిల్లలు కలుస్తారుగా ఇంకా వాళ్ళకి తెలిసిన న వీళ్ళ తెలిసినయ్య
హుమ్ అదేలే ఎండాకాలం ఇంకా ఎక్కువ ఎక్కువ బయటికి పంపించు కుండా ఇండోర్ గేమ్స్ ఆడిచ్చు
ఆ ఇంకా పంపను ఇంక అయిపోయింది ఎండలు అమ్మో మీకెలా ఉంది అక్కడ ఇక్కడైతే ఎండ్ల్ మాములుగాబడ లా
మ్ మాకు కూడా అదరిపోతున్నాయి ఎండలు
ఆ అప్పుడే వచ్చేసింది ఈసారి మార్
అవును మా మార్చ్ లోనే వచ్చేస్తుంది ఎండకాల అందుకనే పిల్లల్ని బయటికి పంపించకు ఎందుకు వచ్చింది వాడదబ్బ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయా
లేదు రేపు వస్తున్నాయి వ వచ్చే నెలలోనే హ్మ్ ఇంకా ప్రిపేర్ చేపించాలి ఇంకా ఆటలు పాటలు ఆపేసి ఇంకా పుస్తకాలు పట్టించాలి ఆ ఎప్పు ఇప్పుడ ఆ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి
హ్మ్
ఆ వాటిక అ చదువుకుంటా ఉన్నారు
ఆ అప్పట్లో అయితే మనం అసల బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే అదేంటి అష్టాచమ్మ అని చింతపక్కలాటని అవి ఆడు
ఆ భలే ఆడుకున్నా వాళ్ళం అవును బా ఆడుకున్నా వాళ్ళం అప్పట్లో ఇప్పుడు ఆ పిల్లలకి ఆ ఆటలే ఏం తెలీదు హ్మ్
ఎం తెలా అష్టాచమ్మ నా అంటే ఏంటి అని అంటారు
ఆ మనప్పుడు అ ఆటలు అంటే ఇంకా దాన్ మించి దానికి మించిన ఆటలు ఏం లేవు అన్నట్టు ఉండేది
హుమ్మ్
హుమ్మ్ ఇప్పుడు ఆ పిల్లలు అసలు ఆ పేర్లు వింటే ఆ పేర్లు ఉన్నాయి అన్నట్టు కూడా తెలుసో తెలీయదు కొంతమంది పిల్లలుకి తెలుసు కూడా ఉండవు
ఊమ్మ్మ్మ్ గి ఇంకేం సంగతి లు మరి
ఏమున్నాయి ఏం పండగ షాపింగ్ మేమా ఏం అనుకోలా ఇంకా పిల్లల్లి ఫస్ట్ ఎగ్జామ్స్ అయిపోతే ఇంకా పిల్లలు మొదలు పెడతారుగా అప్పుడు పిల్లల కంటినే అని వెళ్తే తీసుకెళ్తా ఇంకే
ఆ పోయిన సంవత్సరం అక్కడికన్నా వెళ్ళారా వేసవ కాలం సెలవలకి
పోయిన సంవత్సరం కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంక అప్పుడు పెళ్ళ వచ్చింది తెలిసిన వాళ్ళది చూట్టాలదే
హ్మ్మ్
ఇంకా పెళ్ళి అందులోనే సరిపోయింది అలా పెళ్లిలోనే ఇంకా పెళ్ళిళ్ళ వస్తే ఇంకెక్కడ తీసుకు కెళ్తారు ఇంకా దానినికే కదా వెళ్లాల్సింది
అంతేగా మరి చుట్టాల తర్వాతేగా
అక్కడే సరిపోయింది
హ్మ్మ్ అది చకాలం కూడా మేము చల్లని ప్రదేశాలకు వెళ్తు ఉంటాం ఎక్కువ కస్తాయి ఎండ తకు తక్కువ ఉన్న ప్రదేశాలకు వెళ్ళి ఒక వారం రోజులు ఎంజాయ్ చేసి సి వచ్చేస్తాం అయిపోయిందా భోజనం అయిపోయిందా
సరే ఖాళీ ఉన్నప్పుడు చేస్తా ఉంటా ఆ బాయ్ బై